హలో
హా అన్న
హ్ ఏడున్నావ్
ఏ ఇక ఇక్కనే ఉన్న బాయిగాడ్ నువ్వు యా
త్తాళ్లు మారే
ఎనిమిది రోజులు ఇలా ఇది మొన మొక్కజొన్న దాంటో ఉంటే కాలేది పెడుతన
ఆ తిన్నావా
హ్మ్ తినాలి ఇప్పుడు ఇగ
బాగున్నావా మరే
మంచిగానే ఉన్న నువ్వు ఎట్లున్నావ్
మ్మ్ ఆ నా ఫోన్ కూడా ఎత్తలేవ్.
దే ఫోన్ చేద్దాం అనుకుంటాన గాని కొద్దిర ఈ స్పోర్ట్స్ స్కూల్ పెడదాం అనుకుంటున్న గాని ఈ ఏమైతదో తెల్వదు టోర్నమెంట్ ఇట్లా
అదే తెలిసింది అందుకనే ఫోన్ చేద్దామని చేసిన
ఊ ఒక స్కూల్ పెడదాం అనుకుంటానా ఇగ
ఏమైంది మరే
అ అదే ప్లాన్ చేద్దామా ఇగ ఓకే ఓకే అయితాంది పొద్దున మ్మ్ ఇట్లా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇగ రోజు ఇట్లా నేర్పిద్దాం అనుకుంటాన ఇగ
ఆహా మరి ఇట్లా ఏదన్నా స్పోర్ట్స్ పెట్రా
స్ఫూర్తి అనీ ఇట్లా మన ఇట్లా చిన్న చిన్న చిన్న ఇప్పుడ వచ్చిన వాళ్ళకి ఉంటారు క్రికెట్ వన్ నేర్పిధమా అనుకుంటున్న అందరికీ
ఉ అదే పెట్టు బాగుంటది
ఒక స్కూల్ కట్టి మంచి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్న
చెయ్ చెయ్
ఇక వాళ్ళకి ఎట్లా అనుకున్నా మన స్కూల్ వస్తే ఇక స్కూల్కి స్తతే ఫస్ట్ రెండు పీరియడ్ లోమ కొద్
సడీ కొంచెం
తర్వా కొద్ది టూ అవర్స్ స్టడీ ఆఫ్టర్ తర్వాత వాష్రూమ్ పోయిచ్చిన తర్వాత చిన్న స్పోర్ట్స్ గురించి ఉండది ఎట్లా ఇది ఎట్లా అనే ఒక ల్యాబ్ ఉండదు పెద్దదిగా
ఆ ఆ
ఆ ఇట్లు అన్నీ ఉంటాయి ఇగ
ఇంతేలే
అది ఇట్లా ఇది ఇట్లా అనేగ నేర్పిద్దం అనుకున్నా ఆయ
అదే స్పోర్ట్స్ పెడితే ఇప్పుడు మన అందరికి కూడా స్పోర్ట్స్ మీద అవగాహన కూడా లేదు ఎవ్వల అందరు మర్చిపోతారు క్రికెట్ గురి చి కపాటి గురించి
ఉండానిగ
ఎవ అందరు ఫోన్ల మీదనే పడత చాలు ఫోన్ లో గేమ్సై ఆడతా
అందుకే ఒక సమ్మర్ స్పెషలేద్దాం అనుకుంటానా ఇగ
మ్మ్ మ్మ్
అట్నేయి పోయి ఇది ఒక సమ్మర్ లా ఇగ అట్ట్రాక్ట్ చేయకుండా ఫో ఫోన్ అట్ట్రాక్ట్ కాకుండా ఇట్ల క్రికెట్ ఇలా పెడదాం అనుకున్నా ఎగ్జిబిషన్ లెక్క
ఆ బాగుంటది వాళ్ళకు నేర్పించినట్టు ఉంటది నీకు కూడా ఒకటి చేసినట
ఆ అట్నే ఇగ
వాళ్ళని కొంచెం వాళ్ళకి ఏదన్నా జాబ్ వచ్చినా కూడా నీకు పేరు ఉంటది స్పోర్ట్స్ కోటలాస్ ఉమ్ కబడ్డీ కోర్ట్ ఏమో క్రికెట్ కోర్ట్ ఏమో తయారు చేసి స్టేట్ లెవెల్ లో కూడా ఆడిపిచ్చిన కూడా అని కోచ్ లేక్కుంటూ
ఎప్పుడు చిన్న పడయా కొంతమందిక కోచ్ కొంతమంది ఇగ ప్లేయర్స్ ఉన్నోళ్లని తీసుకొని పోవాలి అండర్ నైన్ంటీన్ ఇట్లా
ఉమ్ స్టేట్ లో పోవచ్చు నేషనల్ లెవల్ లో తకోవచ్చు బాగుంటది
మన్ మన దాంట్లో కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు ఇగా క్రికెట్లే కొద్దిలా అంట ఈడ అయితాం కొంచెం తబర్లో పర్ఫెక్ట్ ఉన్నారు మనలో పిల్లలు క్రికెట్కే కొద్దిలా ఇంకా అందుకే డెవలప్ చేతను క్రికెటిక్ ఇట్లా ఇక రోజు ఇట్లా ఒక కోట్ వేసి ఇక ప్రాక్టీస్ రోజు ఈవినింగ్ సిక్స్ టూ ఎయిట్ థర్టీ వరకు ఇగ
మరి ఇంట్లా మన్నా ఇంట్లో కూరగాయ తోరగ రా హ బజారున్న లో ఫస్ట్ ఇట్లా చెప్పు ఆ
ఎట్లా అంటే వాళ్ళు అడి చేేసుకుంటారులే కొద్దిగామ్మన నెక్స్ట్ అండర్ నైంటటీీన్ ఉందిగా
ఆ
దానికే ప్రిపేర్ చెత్తన్నాము అనోరుం కుదిలా హై అతుల ప్రిపేరింగ్ బౌలింగ్ నును బ్యాటింగ్ బ్యాటింగ్ ఉంది కానీ బాాలింగ్ వస్త లేదు మనదాట్లో లోవలకు
ఆ ఆ
కుదల బౌలింగ్ ఇర్ చ ఉండాలి ఇప్పుడు ఇప్పుడే కొద్దిలా పడదలేదు మంచి గా
ఎమ్ ప్రాక్టీస్ చెత్తాను
ఊ ఊ ఊ నెక్స్ట్ అండర్ నైన్టీన్ లాడితే ఇ మన ఊరి కొద్ద పేరు ఉంటది కొద్దిగా వాల్స్ దే తీయ వాళ్ళదా దాని మీద సెటిల్ కావచ్చు మంచిగా బౌలింగ్ వేసి దా అట్లా బ్యాటింగ్గా ప్లేయర్ మంచిగా
ఆ
ఇగ అనార అడి ఏ వా ప్రిపేరేం చెస్తానిగ అందరినీ
అదే నువ్ పెడతాను అని తెచ్చింది.
ఊ అదే ఇక్కడమనా గ్రౌండ్ మొత్తం క్లీన్ చేపీంచి ప్రస్తుతానికి అయితే మన ఇక్కడ స్కూల్ లాగ చేసా నెక్స్ట్ ఇగ మన కాలేజ్ దగ్గర గ్రౌండ్ కూడా పెద్దగా చేపిస్తాను క్లీన్ చేపిస్తాను అంత
అదే ఓకే
గోవ
పోనా
మొత్తం క్లీన్ చేపించి అక్కడ ఇగ చిన్న ఇప్పుడు అది ఇది తెప్పించి ఇగ మొత్తం అవి నాటిత్తారు ఫస్ట్
చెపి చెపి
పీచ్ మొత్తం ఇక తోక్కీయాద రేపు ఎల్లుండి మొత్తం ఇంగ పొద్దున కూర్చోల పొద్దున ఎంపైర్లా ని పిలుచుకుంటూ రా చిన్నప్ తేలిసిన కుట్లా పీచు కోన్ శెట్లోడు గుట్లాంత తీసుకుచ్చి ఒక పీఠ చాలిద్దరం పట్టుకుని రాలి ఇక ఊ
ఎంత డబ్బులు గీట్లేమన్నా అయితాన్నాయ మరి
ఇంగ డబ్బుల్ ఆ అయితనే ఉంటయ్ ఇగ అయ్
డబ్బుల తోటి ఏం లేదులే డబ్బులది ఏమున్నది గాని
అట్నే డ్రాయింగ్ స్కూల్ కుతా పెట్న్నా కొద్దిలా
ఫ ఫస్ట్ అయితే ఇది క్లిక్ అయింది అనుకో కొంచెం మరీ ఇప్పుడు మామూలే చాలా ఆడతాళ్ళు. ఊహు ఆ ఆ
ఇట్లా మన తముళ్ళు ఉన్న ఇట్లా మన సాయి తమ్ముడు చిన్న తమ్ముడు వాళ్ళందర్ ఇట్లా ఆ ఇడిసితే పర్ఫెక్ట్ అయినదంత మత్తం ఆ ఇక మనూళ్లుగా ఏమంటాలంటే అన్న కుద్దిగా నాకు భయం అయి తుందన్న ఇట్లా అని చెప్తాల ఇక
ఊహు
ఇంగ ఏం గాదు గ మంచిగనే ఆడు
హ్మ్ ఏంగాదులే పెట్టినవ నువ్ బా‌స్ స్కూల్ల పేరు ఉంటది నీకూ మంచిగ ఉంటది
హ్మ్
అందరూ ఏవనుకుంటారో మీ మనవడు కూడా బాగుపడతానులే అనుకుంటరు ఇగ
గ్రౌండు ఇట్లా మొత్తం మనలోకి టెన్నిస్ బాల్ కాదుగా
ఆ ఆ
మొత్తం కారు బాల్ తోడే బాగ ప్రాక్టీసు
నీకు మంచిగనే ఉంటది కార్క్ బాల్ అంటే ప్రాక్టీస్ మంచి గా అయితది వాళ్ళకు ఒకటి నెట్ట్ ఏపీయపోయినవ్
నెట్ ఏపిచ్చి ఏమన్నా వాళ్అడిపిత్తన్న బాట్ తోటి ఇక
ఏపిచ్చినావా ఎంతైనాయి రా దానికి ఏ
దానిలో ఒక నాలుగు వేలు కావచ్చు అన్న
మంచి పని చేసినవు ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లోనేమో చాలా మంది వత్తే ఆడ వత్తది గానీ నెట్ అయింది అనుకో ప్రాక్టీస్కి మాత్రం పక్కా అది
ఇగ మనోళ్ళకి కార్క్ బాలేగ మంచిగనే ఇగ స్పీడ్ బా మెయింటైన్ చేపిత్తానిట్లా బాల్ స్పీడు పేస్ గా రిలీజ్ చేపిత్తా నీ తమ్ముళ్శకందరికి
ఆహా హా మంచిగున్నది మంచి పంన్ జెస్న్నావ్ తీ
డెంగయ్య స్ట్రీట్ డ్రైవ్ నేర్పియా తా ప్రాసదీనే ఐతదింకా వాళ్ళతోటి ఇక అదే బాలక్ అటగానబాల్ బాల్ స్పిపీడన్న
చిన్నగాడమని చెప్పు మళ్ళా దెబ్బలు తాకించుకోకగలమా ఏమన్నా అయితే మళ్ళ ప్రాబ్లమ్ అయితాది.
అంటే లెగ్ ఏం కాదు గానీ ఇప్పుడా బాల్ స్పీడ్ బాల్ కనపడతులే అన్నా మరి ఇదే అంటాలి ఇక
మ్మ్ హ్మ్
చెప్తాన్నా బాల్ గట్లా బరాబర్ ఫోకస్ చేసి జస్ట్ టచ్ అనిరా అని చెప్తానా అంటే నా పడుదురన్నాఫ్ పో అంటండిక
ఏంగాఅవదే వే ఆడ్తా అంటే ఆడ్ అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఫస్ట్ కదా
హ్మ్ కుద్దిగా పేజ్ కుడ్ తగ్గిద్దామని అనుకుంటానయ్యా
మ్మ్ హు
ఆ మిషిన్లాతోటి కుందర పేజ్ తగితే తెలుతాది
హ్మ్ అంతేలే
హ్మ్
మొన్ననే జేపించ నాదే ఓ ఓ ఓ మ్మ్ క్రికెట్ ఆడుకుడానికి కూడా వతారు మంచిగా ఆడికి మీకు కూడా మంచి ఉంటది వాళ్లతోట్ ఇగా యా ఫస్ట్ ఫస్ట్ స్టే ఆడతారా గాని ఇక ప్రాక్టీస్ చెస్తాంటే చెస్తాంటే మ్మ్
అందుకే కోదిరా ఇక మిషను స్పీడ్ పెంచాల ఇ పేస్ వస్తా అంటే వాళ్ళు ఆడతారు ఇక
ఆ అంటే వాళ్ళకు చిన్న చిన్నగా నార్మల్ గా టెస్ట్ టెస్ట్ మ్యాచులే పెట్టు
మా చిన్నన్నాడు గాని ఆయన ఉంటడు పో నీలబడ్డ కాడ ఆడతాడిగా కాల మూర తోని కొడతడిగా మీ లేతే కోతది పోతాండు ఆయన దబ్బులేక
మ్ హు గుడ్డు ఇపుడు
ఊ అవి మొత్తం ఊపూడేఇక అదేనంట తాక్తే సిక్సు లేకపోతే లేదు
మ్ ఇగ ఆయనవే పర్సనాలిటీ ఉన్నదన్ నీ ఊపుతండా ఫస్టు మంచిగా ఆడుడు నేర్చుకోవాలె
ఆడుడ్ లేదు ఆయన ఎప్పు ఇగ ఆ ఫోకస్ చేయారంటే వాడ్ ఫోకస్ చేసుడేం లేదు వాడే ఉపూడుపుతాండు.
మ్ హు
కొట్టుడే కొడతాండిగ చిన్నగయ మళా చిన్న కొట్టు ప్లేయరాయన ఇగ మన దాంట్లిగా
పోను ఇట్లా కొంచెం మంచిగా అడుగురు మళ్ళా ఊపితే మళ్ళా ఏ అ ప తాసుదే పోతది గాని లేకపోతే వికెట్ ప గద మల్ల టీమ్ ఎఫెక్ట్ ఐతది
ఈ ఆండా నడివా ఒక్కటి మంచి పర్ఫెక్ట్ తి తీసుకొని పోవాలి వాళ్ళ వక్కనిగా మనీ జాగ్ ట్రై చేస్తే కొద్దిగ మా ఈ దెబ్బలు తాకినయ్ ఏమైతదో తెలువదు వాడు వతాడో రాడో బండి దిగి కిందబడ్డారు తాయి ఇనకుంటబోయ్ హేలింగ్ వాళ్ళకి ఫోన్ చే వద్దులే అన్నయ్య దుల బిజీగా ఉన్నా
మ్ సరే నీ మరి ఆల్ ద బెస్ట్ మంచిగా నేర్పు పేలే పేల్ తేచ్చుకో ఊర్లో మంచి పేరు ఉంటది మ్ సరే బాయ్
అ